గుడాప్టర్
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా! బాగున్నావా?
ఆ, బాగున్నాను. లంచ్ అయి పోయిందామ్మా?
ఆ, అయి పోయింది.
ఊ
నాకు అనిపించి ఏన్ ఇనిపించింది ఏంటి అంటే, హెల్దీ ఫ్లోడ్ మన హెల్త్ కి చాల ఇంపార్టెంట్
అవును గదమ్మా. హెల్దీన్ ఫుడ్ తింటింది గదా మరి? మన ఆరోగ్యం అదంతా బాగుండేది.
కనీ టేస్టీ ఫుడ్ కూడా లైఫ్ లో ఎంజాయ్మెంట్ ని ఇస్తుంది కదా?
అ కరెక్ట్
టేస్ట్ ఇంపార్టెంట్ కానీ హెల్త్ ని మనీపో మరి మర్చిపోకుదా మ్
అవును ఎందుకంటే టేస్ట్ కూడా ఉంటుంది టేస్ట్ కి తగ్గట్టు హెల్త్ కి తగ్గట్టు మనము ఆ తినాలి కదా
అవునా కానీ మనం ఇప్పుడు హెల్తీ ఫుడ్ మాత్రమే తింటే బోరింగ్ గా అనిపించించచ్చు వినిపించ్చచ్చు
అవునమ్మా హెల్తీ ఫుడ్ తింటే మనకు బోర్ అనిపిస్తది కానీ అప్పుడప్పుడు అంటే కొన్ని రోజుల తర్వాత మధ్యలో తింటే ఏం కాదు అలా అనేసి మనం ఎప్పటికీ హెల్తీ ఫుడ్ అని మనం ట్టే తినలేము కదా కరెక్ట్ ఈ పాయింట్ లో నేను మీకు స్వీకరిస్తున్నాను
అది మంచి ఐడియా కానీ అప్పుడప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం కూడా అవసరం
ఆ కరెక్టే
మ్ నాకు అంతే మంచిగ ఏంటి అంటే ఫుడ్ బాడీ ని ఫ్లూన్ లాని
అవునమ్మా అదే
మ్ మా మరి నా ఒపీనియన్ ఏంటి అంటే ఫుడ్ ఫ్యూల్ మాత్రం కాదు హ్యాపీనెస్ కూడా
కరెక్టే ఆ ఫుడ్ తింటే మనకు ఒక ఆ మన మనసులో ఉండాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలిరే ఇది తిన్నాను కదా అన్నట్ ట్టుగా కొంచెం ఫీలింగ్స్ వస్తాయి కదా ఇష్టమైనప్పుడు తింటే కరెక్టే మీరు చెప్పింది కూడా మ్
మ్ నాకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అది హెల్తీగా ఉం ఉంటుంది అన్నం మొ
అరే వెరీ గుడ్ అమ్మా చాలా మంచి అలవాటు మీకు మీ ఇష్టం కూడా చాలా బాగుంది
మ్ కానీ ఔట్సైడ్స్ ఫుడ్ లో డిఫరెంట్ టేస్టెస్స్ ఉంటాయి అది కూడా ఒక ఎక్స్పీరియన్స్
ఆ అవును ఔట్ సైడ్ ఫుడ్స్ అంటే మామూలుగా అన్ని కల్తి ఉంటదమ్మా ఏది సరిగ్గా దొరకదు ఎంత మనం అనుకున్నా కాని ఆ బయట చేసినవన్ని ఇదే ఇదే ఉంటది
అవును
అ
బయట ఫుడ్ రడ్ రెగ్యులర్ గా తింటాద హెల్తీ కి మంచిది కదు
మ్ అవును కాదు అసలు మంచిదీ కాదు అది హెల్త్ కి మనం నోటి టేస్ట్ని చూసుకునేది ంటాం కాని అది మన హెల్త్ కి బాగా హానికరం
అవును
అ
రెగ్యులర్ గా కాదు కానీ ఆ కానీ అప్పుడప్పుడు తింటే ప్రాబ్లమ్ ఉండదు
ఉం కరెక్ట్ అమ్మా నాదే కదా నేను చెప్పేది ఎప్పుడైనా రెగ్యులర్గా తింటే హెల్త్ కి కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే ఇప్పుడు అప్పుడప్పుడు తింటేనే అది బాగుంటది అంటే బ్యాలెన్స్ అవుతది అన్నమాట
స స ఉం హోమ్ ఫుడ్ లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది
ఉం
ఔట్ సైడ్ ఫుడ్ లో వెరైటీ ఎక్కువ ఉంటుంది
ఉం కరెక్ట్ అమ్మా ఆది పాయింట్ ఉం
ఆ అందుకే నేను హోమ్ ఫుడ్ కి సపోర్ట్ చేస్తాను
అవునమ్మా నేను కూడా హోమ్ ఫుడ్ కే సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే బయటి ఫోటల్లోనే ఉండవు గాదా ఇంటి రోడ్ లో మన కొన్ని అన్ని అన్ని దొరుకుతాయి అందులో మాత్రం టేస్టే ఎక్కువ దొరుకుతుంది మన నాకు బయట ఫుడ్ లో
ఆ నాకు కో ఫ్రెష్ జ్యూసెస్ మరియు వాటర్ బెస్డ్ డ్రింక్స్ అనిపిస్తాయి
అంటే అవన్నీ బాగా ఇష్టమా మా అమ్మ మీకు
అవును
ఫిష్ తింటారా మీరు
ఆ తింట
చాలా బాగుంటదిమ్మా ఈ విటామిన్ ఉంటది ఫిష్ లో జ్యూసెస్ అనే సి ఎక్కు వాటర్ లెవల్లో డిహైడ్రేట్ కాదన్నట్టు బాడీ ఎంత వాటర్ ది తాగితే మనము అంత మంచిది ఇంకా ఇప్పుడైతే ఎండలు చా చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా హీట్ ఉంది బాగా హీట్గా ఇప్పుడు జూన్ వచ్చేసినా గని వర్షాలు ఏమి పడట్లేదు కదా అందుకనేసి చాలా హీట్గా ఉంది అందు కనే బి హేల్త్ కూడా ఇదై తుంది చాలా మందిది ఆ అ బాడీ డి రేజన్ కావాలంటే ఎక్కువ వాటర్ లెవెల్ ఉండాలి మనం చాలా వాటర్ తాగాలి
అవును కోకోనట్ వాటర్ మరియు బటర్ మిల్క్ బెటర్ ఆప్షన్స్
అవునమ్మా అదే
హెల్దీ డ్రింక్స్ బాడీకిి చాలా ఆ ఉపయోగపడుతుంది
అవును ఉపయోగపడుతుంది హెల్తీ డీమ్స్ లో గుడా ఉం
కాబట్టి హెల్త్ నీ ముందు పెట్టాలి
అంతే కదా హెళ్తే ముందు చూసుకోవాలి మనం నోటి రు చికనేసి మనము ఇది బావుంది అది బావుంది ఫాస్ట్ ఫుడ్లు దొరుకుతున్నాయి ఇప్పుడు పిల్లల అటు ఇటు చదవడానికి వెళ్ళి హాస్టల్లో ఇటు ఇటు ఉండిసేసరికి ఏం చే ద్దాం అనుకుని రోడ్ మీద ఉన్న అన్ని ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ అని అవి అలవాటయిపోయాయి వాళ్ళకి ఇంకా వాళ్ళ టేస్ట్ అంటే మన నాళిక కూడా అదే అలవాటయింది ఇది చూస్తలేరు అది అది కరబ్ అయితుంది మన హెల్త్ ఎలా అని అరే టైం కి మనము కడుపు నిండుతుంది టేస్ట్ కి టేస్ట్ వస్తుంది అందు పక్కనేసే బాగా మంది పిల్లలు దాని మీద బానిస అయిపోయారు
ఊహూ అవునా టేస్ట్ మరియు హెల్త్ ఇ రెండు ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్
కరెక్ట్ అమ్మా మీ ఒపీనియన్ చాలా బాగుంది అలాగే మన ప్పటికి గుడా మీ అలాగే ఒపీనియన్ తోనే మంచి హెల్త్ ఫుడే తీసుకోవాలి అప్పుడప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు ఇప్పుడు నా బయట ఫుడ్ అంటే బాగా మైదా ఇవే ఉంటాయి కలర్ కలర్ ఎక్కువ యాడ్ చేస్తారు డబల్ డబల్ గా ఆయిల్ వేయడం అదే ఆయిల్ ని చేయ్ అంటే మళ్ళీ మళ్ళీ సైక్లింగ్ లాగా దే ఆయిల్నీ మళ్ళీ ఫ్రై చేయడానికి యూజ్ చేస్తారు వాళ్ళు రీయిస్ తక్కువ ఉంటదమ్మా
హ్మ్
దాని వల్లనే హెల్త్ మనకు పాడవుతది
అవును నాకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాల ఇష్టం ఫుడ్ లో కూడా చాలా న్యూట్రియన్స్ మరియు ప్రోటీన్ ఉంటాయి కదా
మచ్చా ఎగ్స్ తింటారా మీరు
ఆ ఎగ్స్ చికెను
హ్మ్ ప్రోటీన్ ఉంటుంది అందులో
అవును కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మరియు పల్సస్ ద్వారా వర కూడా ప్రోటీన్ పో వండచ్చు
అవును అవును పల్సర్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి నాన్ వెజిటేరియన్ అయితే మామూలుగా ఇవే పల్సెస్ తీసుకుంటారు కదా శనగలని పప్పులని పెసర్లనేసి ఇవన్నీ తింటే అందులో ఎక్కువ న్యూట్రిషన్ ప్రోటీన్ దొరుకుతుంది
అవును
ఆకుకూరలవు ఆ క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ పాలకూరా బెండకాయ అందులో ఈ ఏ విటామిన్స్ ఈ విటామిన్స్ పాలకూరలో అన్ని న్యూట్రిషన్స్ దొరుకుతాయి
అవును కాని చాల మంది ఆ టేస్ట్ యొక్క రీజన్ అన్నాయి హెల్త్ గురించి కూడా ఆలోచించాలి
అంతే కదా మనము హెల్త్ గుడా చూసుకుంటేనే మన హాస్పిటల్ కి పాలన అవ్వకుండా మంచి ఆరోగ్యం తోటి ఇంకా ఉండొచ్చు ఇంకో ఏ వేరే వాళ్ళకి చెప్పచ్చు హెల్దీగా ఉంటే మనం అన్ని చేసుకోవచ్చు
అవును హెల్త్ గురించి ఆలోచించేద్దాం అవసరం కానీ ప్రాపర్ గా ప్రిపేర్ చేసిన నాన్ వెజ్ కూడా హెల్త్ గానే ఉంటుంది
ఆ అది కరెక్టే మీరన్నది మనం ఇంట్లో చేసుకుంటాం కదా మామూలుగా మనకు సరిపడ్డ ఆ మసాలాలు వేస్తాం ఆయిల్ కూడా తక్కువగా వేస్తాం మీట్ ఎలా ఉంటదీ అనే టేస్ వేస్తాం కదా అక్కడ మళ్ళ హోటల్లో ఉన్నంత తే మీట్ ఎలా ఉంటది ఆ ఏదైనా ఏదైనా చూస్తారు వాడు మసాలాలు కూడా ఆ డ్డంగా వేస్తారు ఆయిల్ కూడా ఘోరంగా వేస్తారు వాళ్ళు
అవునవును వె వెజిటేరియన్ ఫుడ్ లో చాలా వెరైటీస్ ఉంటాయి పనీర్ డిషేస్స్ దల్ కర్రీ అన్ని టేస్ట్ గా ఉంటాయి
అవును
నాన్ వెజ్ ఫుడ్ లో కూడా డిఫరెంట్ డిషెస్ ఉంటాయి ప్రతి రీజిన్ కి స్పెషల్ రెసిపీస్ ఉంటాయి మ్ నాకు అనిపించింది ఏంటి అంటే వెజిటేరియన్ ఫుడ్ డైజెషన్ కి కొంచెం ఈజీగా ఉంటుంది
మ్
అవున
కరెక్టెనమ్మా చాలా మంచి అలవాటు మీది మీ ఆలోచన బాగుంది హెల్త్ ఫుడ్ గురించి అదే ఫాలో అవ్వండంమ్మ అలాగే బయటి ఫుడ్ తినకూడదు అ
అవునమ్మా సర్ బాయ్
అవునమ్మ మీ